ఎలా
హలో
బాగుందా
బాగున్నా నువ్ బాగున్నావా?
మ్ చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి మాట్లాడి
అవును ఎక్కడ ఉన్నావు ఇప్పుడు
నేను సిటీ లో ఉన్నాను కానీ రీసెంట్ గా మన విలేజ్కి వెళ్ళొచ్చాను
అవునా మన విలేజ్ ఎలా ఉంది ఇప్పుడు చాలా రోజులయింది నేను కూడా వెళ్ళకుండా
మన విలేజ్ లో చాలా బాగుంది అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ గ్రీన్ ఫీల్డ్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది
అవును విలేజ్ చాలా సింపుల్ గా ఉంటుంది సిటీ లో చాలా నాయిస్ అండ్ పొల్యూషన్ ఉంటుంది
కరెక్టే విలేజ్ లో అ చాలా ఫ్రెష్గా ఉంటాంది ట్రీస్ అండ్ ఎక్కువ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి
మరి విలేజ్ లో అగ్రికల్చర్ ఎలా ఉంది ఫార్మర్స్ క్రాప్స్ బాగా పెంచుతున్నారా
అవునా ఫార్మర్స్ ఇప్పుడు ప్యాడీ వెజిటబుల్స్ మరి ఫ్రూట్స్ కూడా పెంచుతున్నారు రెయిన్ బాగా పడితే క్రాప్స్ చాలా బాగుంటాయి
అది చాలా మంచి విషయం విలేజ్ లో ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ కదా
ఆవును చాలా మంది ఫార్మర్స్ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది
మరి విలేజ్ లో పీపుల్ ఉన్నారా పీపుల్ ఎలా ఉన్నారు అందరు హ్యాపీ
విలేజ్ ప చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు
నిజమే విలేజ్ లో యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఫెస్టివల్స్ కూడా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు
సంక్రాంతి ఫెస్టివల్ టై లో వలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రంగోలి కైడ్స్ సెలబ్రేషన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి
నేను సంక్రాంతి ఫెస్టివల్ కి విలేజ్ లో సెలబ్రేట్ చేయడం చాలా ఇష్టం నాకు కూడా
నాకు కూడా విలేజ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ మిల్క్ దొరుకుతాయి
అవును సిటీలో దొరికే ఫుడ్ కంటే విలేజ్ ఫుడ్ చాలా హెల్తీగా ఉంటుంది
కరెక్ట్ మన విలేజ్ లో స్కూల్స్ రండ్ హాస్పిటల్స్ ఇప్పుడు బెటరా అ
అవును గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ అయ్యాయి హాస్పిటల్స్ కూడా కొంచెం బెటర్ అయ్యాయి
చాలా గున్ని ఎడ్యుకేషన్తు ఫెసిలిటీస్ విలేజ్ లో చాలా ఇంపార్టెంట్
అవును చిల్డ్రన్ కి గుడ్ ఎడ్యుకేషన్ దొరికుతే ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉంటుంది
నిజమే విలేజ్ లైఫ్ సింపుల్గా ఉంటుంది అని చాలా పీస్ఫుల్ గా ఉంటుంది
అవును సమ్టైమ్స్ సిటీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకొని విలేజ్కి వెళ్ళడం చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది
ఎక్జాక్ట్లీ నేచర్ ని ఎన్ చేయడానికి బెస్ట్ ఫస్
సరే నెక్స్ట్ టైమ్ నేను కూడా మన విలేజ్ కి వెళ్తాను
ఏ ట్రై చెయదు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో మన ముక్కరి కింద వర్క్ చేస్తున్నాము అంటే వర్క్ మనం వేరేపోళ్ల మా వినకుండా మనం మనం ఇండిపెండెంట్ గా ఉన్నాము ఎవరికి తలవంచకుండా ఈ రోజు వాటికి వెళ్ళినా నడుస్తుంది వెళ్లకపోయినా నడుస్తుంది ఫార్మర్ నీ అనే వారే లేరు అదే మనం కార్పొరేట్ జాబ్స్ అయితే మన మన పైనో క్కరు వాళ్ళ పైన ఇంకొకరు ప్రతి దారికి మాట పడాల్సి ఉంటుంది
అవును ఈ కార్పొరేట్ లైఫ్ అంటేనే మొత్తం ఇలానే ఉంటుంది ఒకరికి ఇన్న పని చేయడం చాలా రిస్కిగా వాళ్లు ఎట్లా ఎట్లా చెప్తే అలా వినాలి అదే విలేజ్ లో అనుకో మనం ఓన్ గా మనం బతకచ్చు వాడ మన క్రాప్స్ మనం వేసుకొని మనం చూసుకోవచ్చు వాటిని
అ
ఇంకా అందరు బాగున్నారా మనసి
ఆ అవును ఎలా ఉండే మనం వెళ్ళినప్పుడు విలేజ్ లో ఫ్రెండ్స్ తో కలిసినావా
చాలా బాగుంది అక్కడికి వెళ్ళాక చిన్నప్పుడు మెమోరీస్
మన స్కూల్ ఫ్రెండ్స్
స్కూల్ ఫ్రెండ్స్ చాలా బాగున్నారు అందరు కలిసారు చిన్న చిన్న చిన్నప్పటి జ్ఞాపకాలు చీర్రలోని చిన్న చిన్న గేమ్స్ తొక్కుడు బిల్ల ఏడుకొండ బాగుంది లైఫ్
మంచిగా చిల్లయవన్నట్టు
ఓకే నాటు బ్యాడ్ బాగుంది మళ్ళి సిటీ అంతా బోరింగ్ గా లేకుండా చాలా బాగుంది
అవునా ఎలా మరి ఇంటికి వెళ్లగానే మంచిగా చికెన్ పిండి వంటలు అన్నీ చేసిందా
మ్
హలో హలో
హలో
ఆ చెప్పురా ఎలా ఎంజాయ్ చేసావు మరి ఇంకా ఫ్యామిలీతో ఆ ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది
హలో
హలో
ఆ బాగా ఎంజాయ్ చేశాను నువ్వు ఎలా ఎంజాయ్ చేసావ్
అవునా ఎలా ఉన్నాయి మరి ఫీల్స్ బాగున్నాయా మంచిగా
మ్ బాగున్నాయి ఫీల్స్ ప్రజెంట్ కొంచెం రెయిన్ ఎక్కువగా పడే ఫ్లాట్స్ వచ్చాయి కాకపోతే బాగుంది
ఉన్నా
మరి అంటే ఆ వెళ్లి వచ్చ సీజన్ సీజ ఇప్పుడు సీజన్ టైమ్ కాబట్టి ఓకే బాగుంది
అవునా వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళ కూడా హెల్ప్ చేయాల్సింది కదా అలా ఫీల్డ్స్ లో
మ్ వెళ్ళ వచ్చా అలా అ సరదాగా ఏదో మనకుచ్చినంతా
మ్
సమ్మర్ వచ్చి సమ్మర్ వచ్చింది మంచిగా విలేజ్ లో ఆ మామిడికాయలు ఫ్రూట్స్
ఇప్పుడే పూతక వస్తుంది ఫ్రూట్ ఇంకా కంప్లీట్ గా అయిపోలేదు
ఆ టైం పడుతుంది గాని ఇప్పడు నుంచే స్టార్ట్ అవుతుంది కదా మంచిగాలా విలేజ చే హలో
ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాని ఓకే బాగుంది
ఎలా ఉన్నారు మన తమ్ముడు వాళ్ళు ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా
ఉమ్ బాగున్నారు అందరు బాగున్నారు ఇ అందరూ బాగున్నారు
అవునా
అ
ఇం ఇంకెళ నడుస్తుంది మరి లైఫ్
బోర్ అంతా డైలీ రొటీన్ లైఫ్ వెళ్ళడం రావడం తినడం పడుకోవడం అంతే అయిపోతుంది. చాలా డేస్ అయిది ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కలవక చాలా డేస్ అయితుంది
అవునా నా కూడా సేమ్ అలానే రొటీన్ డైలీ కాలేజ్ కి వెళ్ళ రావడం అలా ఉండడం ఎలా ఎంజాయ్ చేసావు మరి ఈ రోజు సండే లీవ్ కదా
సండే చాలా గడిచిపోయింది ఏదో సండే అయినాకుడ అంత వీకెండ్ లోలా అనిపించట్లేదు సండే రోజు తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది.
అయ్యో అవునా ఇలా మరి ఆట్ వర్క్స్ ఏమైనా చేస్తున్నావా మళ్ళీ
లేం ఆటీఆ స్కీమ్ చేయలేదు వేరే ఒకటి ఆ రోస్ పీసెస్ తిందామనుకుంటే అని అదట్లా ఏ అవి
హలో వాయిస్ లోగా వస్తుంది బరాబరి వినవడడం లేదు
అలో హలో
హలో
ఇప్పుడు ఒకకేనా
ఆ ఇప్పుడు ఓకే ఎలా మరి
రోస్ రోస్ ప్రన్సల్ చేద్దాం అను వెలది తప్పదు ఒకటి రోజు ప్రిసర్వ్ చేద్దాం అనుకుని ట్రై చేసా బట్ బేస్ దొరకక అక్కడే ఆగిపోయింది
ఇలా మరి మల్ లే ఒక
రెజిన్ వేద్దాం అనుకున్నా కానీ రెజిన్ కిట్ ఆర్డర్ చేయాలి కదా అ అని చెప్పేసి రేజినివేయాకున్నా రిజన్ అంటే మళ్ళీ మనకు అన్ని ఎక్విప్మెంట్స్ కావాలి మాస్క్ కావాలి రిజిన్ ఎక్కి వేసుకునే మాస్క్ డిఫరెంట్గా ఉంటుంది
అవునా నాకు దాని గురించి ఐడియా లేదు కొంచెం కూడా కొంచెం చెప్ తవా అలాంటి ఇంటి అలా ఎలా ఉంటుంది అని
రేజీన్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ప్రిజర్వ్ చేసుకోవాలంటే లైక్ మెమొరీస్ ఏమన్నా ఫ్లవర్స్ మ్యారేజ్ కి సంబంధించినవి ఫ్లవర్స్ తర్వాత అక్షింతలు ఇంకా మ్యారేజ్ లో వాడినవన్నీ ఒక ఫ్రేమ్ లో తీసుకొని ఫస్ట్ ఒక్క కోటింగ్ ఇంగ్రేజీని పోయ్య పోయాలి విజన్ పజు త తర్వా అది ఒక టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ పెద్ద ఫ్రేమ్ అయి అదే డ్రై అవాలి డ్రై తర్వాత హీట్ మిషన్ ఉంటుంది దాంతో కూడా హీట్ చేస్తే డ్రై అయిపోతుంది డ్రై మిషన్ ఉంటయి తర్వాత ఇంకొక కోటి మనము పెట్టిన ఐటెమ్స్ అన్ని క్లోజ్గా మొత్తం నిండిపోయేలాగా వెజ్ ని పోసేసి దాన్ని డ్రై చేసేసిన తర్వాత దానికి ఒక స్ప్రే ఉంటాది ఆ స్ప్రే చేసేస్తే ఓకే సెట్ అయిపోతది దాన్ని మళ్ ఇంకొకసారి ఇంకొక స్ప్రే తోని నీట్గా స్ప్రే చేసేసి టిష్యూ ఆర్ లేకపోతే ఇంకేమన్నా నాప్కిన్స్ లాంటివి వాటితోటి ఏం చేస్తే అయిపోతు
ఓకే ఓకే అంటే మనం మా మెమరీస్ ని ఎలా స్టోర్ చేసుకోవడం అన్నట్టు
ఊమ్ ప్రిజర్వ్ చేసుకోవడం
ఓకే అరి వాటి అవి కరాబ్ కావా కొన్ని రోజులైనా తర్వాత
లేద్ లే కలాలే ఉంటది రిజన్ ఎన్ని డిజైన్ అయినాకుడ
అవునా ఓకే ఓకే
సరే మరి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా
ఓకేరా ఓకే ఓకే చేసుకో చేసుకో బాయ్